చెప్పండి బాగున్నాము అండి, మీరు బాగున్నారా అండి
హమ్ బాగున్నామండి, భోంచేసారా
ఆ భోంచేసామండి మీరు అండి
ఆ భోన్ చేసామండి
ఏం బోన్ చేశారు అండి ఎగ్ ఎగ్
ఎగ్ కర్రీ
హ్మ్
అ
ఏం అండి మీతోకి వేదారు ఎట్లాందండి
బానే ఉందండి ఒకలాగా ఉంది చల్లగా అంతే
ఆ టూర్ వెళ్తామండి
ఇప్పుడు దాకా ఏవనా చూసోచ్చారా అండి ఏవేవండి
ముందు ఇరా స్వామి
అయి మేమైతే ఒక వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళామండి చాలా ఊర్లో తమిళనాడు మొత్తం వెళ్ళొచ్చామండి.
తమిళనాడులో ఏ టెంపుల్ కి అండి.
ఈ ఫస్ట్‌. మేము క తిరుపతి వెళ్ళామండి.
తిరుపతి టు చెన్నై.
చెన్నైకి వెళ్ళి అక్కడ బీచ్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి. మళ్ళీ నైట్ మెట్రో ట్రైన్ లో. అక్కడ ఏదో షాప్స్ ఉంటాయండి. బట్టలు షాప్స్ చీప్ గా దొరుకుతాయి కొన్ని.
ఆ.
అక్కడ నుంచి మళ్ళా రిటర్న్ చెన్నై రైల్వే స్టేషన్ కు వచ్చి.
ఆ.
మళ్ళీ అటు నుంచి నైట్ ట్రైన్ ఉండేయండి కోయంబత్తూర్ కి. కోయంబత్తూర ఎలామండి. చాలా ఇష్టం అండి నాకు కోయంబత్తూర్ ఎ‌. అప్పటినుంచో వెళ్ళాలనుకుంటున్నా కాని ఆ రోజు కుదిరింది. ఫస్ట్ కోయంబత్తూర్కి వెళ్ళామండి. ఎల్లంగా ఉను ఆ అక్కడే ఫ్రెష్ప్ అయిపో. పోయాం రైల్వే స్టేషన్లో. కొంచెం రైల్వే స్టేషన్ లో నుంచే పొగాను రైల్వే స్టేషన్ లో ఆల్రెడీ అన్ని. ఫ్లెక్సీ అవన్నీ కట్టి ఉండరండి. అవన్నీ చూసాను అంటే. ఆ కోయంబత్తూర్ కి సంబంధించినవండి ప్లేసెస్ మోస్ట్. ప్లేసెస్ ఆ టెంపుల్స్ అవి ఇవి అన్నీ. అతకి చిండరండి ఎట వెళ్ళాలి ఏం చెయాలి ఇంకా. చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి కానీ మేము మెయిన్ విజిట్ చేసింది‌. ఈషా ఫౌండేషన్.
ఆ.
చాలా బా. ఆ అవునండి పెద్ద స్టాచ్యూ లాగ ఉంటాడండి శివుడు. ఆ చాలా అంటే చాలా అంటే చాలా బాగుందండి ఎంతన్నిట్. ట్టిగా ఉంటుందండి అసలు.
ఆ.
కొంచెం కూడా ఇసుకరేను కూడా లేకుండా ఫోన్స్ ఎలో ఉండవండి. ఫస్ట్ ఒకటి లోపల ఉంటదండి ఈషా ఫౌండేషన్ అని ఒకటి ఉంటది లోపల. అందులోకి ఫోన్స్ అల్లో ఉండవండి ఏ మన. శివుడు స్టాచ్యూ దగ్గరకి అయితే అక్కడికైతే ఫోన్స్ అల్లో ఉంటాయండి. అక్కడ కూడా ఎంత్. ఎంత బాగుంటదండి శివుడు కొంచెం దూరం కొంచెం ముందుక వెళ్తే ఒక హోటల్ ఉ. ఉది అక్కడ నుంచి ప్లేస్ బాత్రూమ్స్ కానీ ఏదైనా కానీ. చాలా అంటే చాలా నీట్గా ఉంటాయండి.
అయితే ఇంతకు ముందు శివుని స్టాచ్యూ ముందు నంది ఉండేదండి. ఆ.
కాకపోతే ఇప్పుడు లేదండి నంది. తీసివేశారు ఎక్కడ పెట్టారు తెలుస్తలేదండి. ఇంతకు ముందు అయితే నంది కూడా పెద్దగా ఉండేదండి అంటే మేము రీల్స్ లో చూసున్నాంగా అయితే ఉండేది మేము వెళ్ళాక వెళ్ళినప్పుడు అయితే అది లేదండి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉం మైండ్ ఎంత రిలీఫ్ అయిపోయిందండి
తిరుపతిగానీ ఎల్లారాండి
ఆ తిరుపతి కూడా వెళ్ళామండి మనం ఏదైనా బాగా ఫుల్గా మైండ్ డిస్ స్ట్రబ్ అయి ఉండి ఏదైనా ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అలా ఏమన్నా టెన్షన్స్ ఉంటే గనక ఫస్ట్ విజిట్ విజిట్ చేసాల్సిన ప్లేస్ ఎ అది అండి నై కోయంంబత్తూర్ అండి చాలా బాగుంటందండింక అయిపోయాయిడి ఇంకా మనం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపపోయినట్టే ఆక్కడికిళ్ళతే ఆ అటు నుంచి కోయంబత్తూర్ నుంచి ఆ అరుణాచలం వెళ్ళామండి అరుణా చలంలో గిరి ప్రదక్షిణ చేసి అవన్నీ చేసి శివుడు దర్శనం చేసుకుని పద్నాలుగు కిలోమీటర్ల అండి
టైమ్ ఎంత పడుతుంది
పట్టుందండి మేము మార్నింగ్ నైన్ కి అలా టిఫిన్ చేసి బయలుదేరింటే ఈవినింగ్ ఫైవ్ లోపు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసామండి
అవునా
ఉమ్ గిరి ప్రదక్షిణ మోక్ష మార్గం చాలా అండి అన్నీ చూసేసి వచ్చి ఇగ అక్కడ అక్కడి నుంచి మళ్ళా మధుర రాయ్కి పోయామండి మీనాక్షమ్మ టెంపుల్ ఆ మీనాక్షమ్మ టెంపుల్ అండి
అవ్
పొద్దున్నే విజిట్ చేసుకున్నామండి తెల్లవారుజామున ఆ ఫైవ్కి ఫోర్కి అలా అమ్మోవారి దర్శనం అయ్యిందండి ప్రశాంతంగా సిక్స్ కలా బయటకు వచ్చేసామండి
ఇ ఇం రామేశ్వరం పోయినవా
ఆ అట్నుంచి దగ్గరలో రామేశ్వరం మండి రామేష్ శ్వరం విజిట్ చేసామండి చాలా బాగుంటదండి అంటే వాటర్ లో ట్రైన్ పోతుంది
పంమం పంమం బ్రిడ్జ్ అండి అది
అ తెలీదండి నాకు ఏ బ్రిడ్జ్ తెలీదుని వాటర్ అయితే ఫుల్ గ్రీన్ కలర్ లో ఉన్ టాయండి
అవునా
ప్యూర్ గా ఉంటాయి వాటర్ అయితే ఎంత బాగుంటాదండి దందులో వెళ్తున్నామంటే ఒకలాంటి ఫీలింగ్ అది ఒక డోర్ దగ్గర నుంచి ఉంటే పడిపోతామేమో అన్న భయం భయం వేస్తాదండి వన్ రూపీయి కాయిన్ వేసినా కూడా కనిపించూది అంత ప్యూర్ గా ఉంటాయి వాటర్
అ
అట్నుంచి నుంచి రామేశ్వరం పోయామండి అక్కడ సముద్రం సముద్రం లో మునిగాము
ఆ
మళ్ళీ ఆ అక్కడ రామేశ్వరంలో శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళా మేము లాస్ట్ ధనుష్ కొడికి పోయామండి ఇంకా లాస్ట్ ఇండియా ఇండియా చాలా బాగుందండి అస్సలు అనుకోలేదండి నేను లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా దగ్గర దాకా వెళ్తాని అక్కటి నుంచి చిన్నగా శ్రీలంక ఒకటి కనిపించిందండి అ శ్రీలంక అంటే జస్ట్ ఏంటండి సముద్రంలో ఒక ఇసుక అంతే అక్కడ ఏం వాటర్ ఉండదు సముద్రం మధ్యలో అది ఒక ఇసుకలో వాటర్ ఉన్నదండి
ఎలికుడి ఏవా మైక్రోస్కోప్స్ మైక్రోస్కోప్స్ అక్కడ చూపిస్తారంటే చూశార అండీ తెలుసుకోవచ్చు గా టెలిస్కోప్ తోని
ఊ నన్ నిజంగా అండి వాటర్ కాకపోతే వాటర్ చాలా సాల్టీగా ఉంటాదండి
ఒకటి
అసలు ఏమి అసలు నచ్చదండి మన్ మన అందులోగా మేము సముద్రంలో స్నానం చేసామండి ఇరవై ఏడు బావుల్లో వాటర్ పోస్తామన్నారు కాకపోతే చాలా మనీ అవుతుంది అన్నారు మేము ఇంకా సముద్రంలో మునిగేసి వచ్చామండి అయితేను ఉప్పు ఉప్పుగా మంచు మేము అనేది బ్లాక్ అయిపోయామండి ఇంకంతా అట్ల అయిపోయింది చెన్నై కూడా వెళ్ళామండి కాకపోతే అరుణాచలంలో, మధురై లో, రామేశ్వరం లో నీట్నెస్ లేదండి
చెన్నై దేఖాల
ఆ చెన్నై చెన్నై కొంచెం బెటర్ అనుకోండి ఈ అరుణాచలం మధురై రామేశ్వరం అంతా ఫేమస్ టెంపుల్స్ చాలా బాగా అవి ఏం డెవలప్ చేయకోకున్నట్టు అలాగే వదిలేసారండి నీట్నెస్ కొంచెం కూడా అండి కొంచెం అంటే కొంచెం కూడా నీట్నెస్ లేదు అస్సలు కోయంబత్తూరికి దానికి చూసుకుంటే నక్కకు నాగ లోకానికి తేడా ఉన్నట్టుంటుందండి
సబ
నిజమండి అసలు ఏమేమేమే బాగో నాకు నచ్చలే అండి నేను అనుకున్నా ఓహో ఎంత బాగుంటదొ ఎలా ఉంటాదో అసలు కనీసం స్నానాలకు కూడా ఫెసిలిటీస్ లేదండి ఇక్కడ అరుణాచలంలో అయితే
మధురైలో
కూడా అంతే అండి, ఇకా రామేశ్వరంలో అయితే స్నానం చేసిన తర్వాత, డ్రెస్సింగ్ చేంజ్ జేసుకోవడానికే ప్లేసుల్ లేవండి. నచ్ నాకు అదొక్కటే నచ్చలే అండి, అంత పెద్ద ఫేమస్ టెం పుల్స్ కొంచెం డెవలప్ చెయాలండి, ఏమన్నా అనుకోండి.
అంటే ఈసారి డెవలప్ చేయొచ్చు ఏమో లే, ఈసారి చేయమ్ తల ప్రదే కదా కొంచెం బా అంత సొంత
ఆ ఎస్ అండి దళపతి విజయ్ దళప్ పతి, కొంచెం పట్టిచుకుంటే బాగుండండి ఆయనన్న. అసలు నీట్నెస్ లేకుండా ఎక్కడిదక్కడ గిజి గిజ్జిగా, తొక్కి తొక్కి అంతా చిరాగ్గా ఉండేదండి.
దేవుడుకోచ్చాక అన్న ప్రశాంతతనే ఉ లేదండి. మళ్ళీ టెంపుల్ లో నీట్ గా ఉందండి. సరౌండింగ్ నీట్ గా ఉంటేనే అందం విజిట్ ఏరియాలో. అంటే పీపుల్స్ కి అక్కడ అంటే, అంటే లీవింగ్ కోసం ఆడున్నా ప్లే ప్లేస్ అంతా నీట్నెస్ ఉంటే
ఉమ్ క్కడన్న కానీ, ఏ టెంపుల్ అయినా కానీ, మనం విజిట్ చేసే ప్లేస్ చుట్ ట్టుపక్కల అంతా బాగుంటేనే మనం వెళ్ళడా, వెళ్ళామన్నా ఒక ప్రశాంతత, కొంచెం సంతోషం అలా కలుగుతదండి మనం అంతలా కట్ చూ చేసుకొనిపోయ్యేది అందుకే గా అండి.
ఆ ఇంగ తిరుపతి కన్నా దారుణంగా ఉందండీ తిరుపతిదిలో నడ్చుకొని వెళ్ళారండి మీరు.
ఆ మెట్లేక్కేళ్ళామండి.
టైమ్ ఎంత సేప్ పట్టింది.
మేము ఫస్ట్ ఏళ్ళామండి. తర్వాత మాకు టికెట్ ఒచ్చింది తీసుకున్నాము మార్నింగ్. ఉమ్ టెన్ వరకు ఇచ్చారండి, అయితే మేము మార్ ఇంగా ఆ రోజు నైట్ పడుకొని నైటే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే పులులు అవి ఉంటాయని, నైట్ టైమ్స్ అలో చేయలేదు, మార్నింగ్ వెళ్ళిపోయామండి.
మార్నింగ్ ఫోర్కే ఎల్లిపోయి అక్కడ నిల్చున్నాం. గేట్స్ ఎప్ ఎప్పడు ఓపెన్ చేశారండి.
ఫైవ్ థర్టీకి అలా ఓపెన్ చేశారండి. ఇంకా అప్పుడు కింద ఒక కొబ్బరికాయ కొట్టుకొని, మెట్లేక్కిపోయేసరికి నైన్ థర్టీ దర్శనం అంతా దర్శనం, గిర్షనం అంత అయిపోయింది. టువేల్కే వచ్చేసామండి బయటికి. కాకపోతే అందరు చాలా టైం పట్టుది ఈ రోజు పోతే, రేపు ఒస్తాం అట్లా అంటారండి. కానీ మాకు టూ అవర్స్ లో దర్శనం అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామిది దయా చాలా రోజుల తర్వాత పోయాం కాబట్టి
కావున్
ఉహ్ సరే అండి ఉంటా అండి.
అవున్ తారీ